హాయ్
ఏయీ బాగున్నారా
ఏయా బాగున్నాం మీరు వత్తరా
ఆ ఏం చేస్తున్నారు మీరు మీ చాలాసేపు అయిది అయ్యయ్యో
నేను మిక్స్ కాల్ చేసాను అందుకే కల్ చేసాను తిన్నారా
ఆ తిన్నామండి పొదుగాలే మమ్మీ ఫిష్ కర్రీ చేసింది
ఆ
ఎంతో ఇష్టం అసలు ఈ వేడకి అసలు తినబుద్ధికాట్లే ఏమి
అయ్యా ఇక్కడ క్లైమేట్ మంచి కూల్ ఉన్నాయి
అవునా అసలు ఇక్కడయితే ఎండలు ఘోరంగా ఉన్నాయి అసలు వర్షం పడట్లే ఓ పులుగా
ఇక్కడ మొత్తం క్లైమేట్ కూల్గుంది ఎప్పుడు వర్షం పదూతనే ఉంది ఇక్కడ హుమ్ ఆ మంచి
కొని ట్రీస్ ఉన్నాయా మీ సైడ్
లేేదేమ్లేవు ముగ్గురం ఇప్పుడు మ్
ఇక్కడైతే ట్రీసున్నాయి అన్నిట్లోనూ మరి ఎందుకు పడట్లేదో ఏమో అర్థం కావట్లే
మ్ హు వాడత అక్కడ కూడా కొంచెం టైం పట్కొని ఒకటేసారి పడుతదిగ హ్మ్
అదే కదా పడితే మంచిది. రామ్ మళ్ళా ఇప్పుడు ఎట్లా అంటే జూన్కి అంటే కొంచెం ఎండింగ్ లో ఉంది కద మంతిది.
అవును. ఇదే లాస్ట్ చిన్నపిల్లలు గదా
మ్ అదే కదా ఫుల్లు కష్టమయితుందసలు వర్షం పడకుంటే వీడికైతే పాపం ఇంకా స్కూల్స్ కెళ్ళే వాళ్ళు కూడా ఎట్లుంటరు పాపం చిన్న పిల్లలు
అయ్యో
ఈ మంతే స్టార్ట్ అయితయ్ వర్షం.
ఆ ఇగ అవునింగ ఇదే లాస్ట్ ఇగ దాత మొత్తం కూలయిపోతదిగ
అదే పడితే పడితయానుకుంటా మళ్ళీ ఎండింగ్ లో
ఇంగ వర్షం పడతనే ఉంటదిగ ఆగదిగ
హ్మ్ పడితే మంచిగనిపిస్తది కూలుగా ఎండలకైతే అబ్బో టార్చరనిపిస్తుంది. ఇట్లా మేం బయటకెళ్తే కూడా తెలుసా ఫుల్ హీట్ మొత్తం బాడీ మొత్తం ఇట్ల చెమటోచ్చేస్తుంది.
అయ్యో
కాల్తుంది.
వాటరెక్కువ తాగండి మంచిగా
ఆ అదే అంటే వాటర్ తాగుతాం. ఇంకా తెలుసా మీకు జ ఏ సబ్జా సీడ్స్ ఆ అవి అవి వేసుకుని తాగుతా ఇంకా హీట్ పోతది బాడి లో నుంచి
అవున నేన్ మామూలుగానే తాగుతాండి ఎందుకంటే అవి స్ట్రీస్ పైన అంటే అది వెయిట్ తగ్గిస్తది కూడ అది
మ్మ్ వెయిట్ తగ్గుతాం ఇంకా మంచిగ బాడీలో కూడా హీటుంటే వెళ్ళిపోతది.
అవును నేను గూడ మ మార్నింగ్ లేసి తాగుత అది.
ఆ అదే మార్నింగ్ మార్నింగ్ తాగాలి.
అవును. అవును.
మన్ మ్మ్. ఎందుకంటే మనం అంటే అప్పటికే కొంచెం బాడీతో అంటే ఏముండదు స్టమక్ లో పొద్దు పొద్దుగాల తాగితే మంచిది హెల్త్ కంటరు. మమ్మ్ మమ్మీ ఇట్లాన్ ంటే డైలీ ఒక సిక్స్ బాల్టీస్ తాగారా అంటాది నాకు ని హాహా కానీ నేను చూస్ నేనేం చేస్తా తెలుసా అసలు డైలీ ఒక్క బాటిల్ కథం చేయను నీళ్ళు. అదే అన్నం తిన్నామంటే తక్కువ తాగుతాది వాటర్ బాగా కొన్ని తక్కువ తాగుత
మ్మ్.
అంటే కూల్ డ్రింక్స్ ఉంటే తమ్సప్ గానీ స్ప్రైట్ గానీ మాజ ఇట్లాంటివి ఓకే తాగుతాం.
అది తాగొద్దు కానీ
ఆ అదే అదే మంచిది కాదదే.
విజ్జిల్ల్
ఇంకా కోకోనట్ వాటర్ లెమన్ వాటరయితే బెస్ స్ట్ ఇంక బాడికి ఉమ్ దిన్ మ్మ్ అదే కదా
అయ్యో అది తాగు ఇంకా మంచిది న్యా తాగుతాను మంచిది ఎప్పుడో ఒకసారి తాగుతాను నేను ఇ ఇంటికెళ్ళి బయటికి వెళ్తలేను కదా
ఆహా
ఊఉ ఇంక రికవర్ అవ్వాలే ఎంటిది ఆ ది అ లేదు ఇక్కడ దొరు దొరుకుతథ ఇక్కడ
అయ్యో అంటే ఇప్పుడు ఎండాకాలం కదా దొరుకుతాయి ఐస్ ఆపిల్ ఉ అంటే మొన్న వరకు ఉంది ఏమ ఇప్పుడు అయిపోయినాని కూడా చెట్ల కు మరి
ఓకే ఆపిల్ అంటుండ్రా మీరు
ఆ ఐస్ ఆపిల్ అంటారుం ఇట్లా వైట్ కలర్ లో ఉంటాయి దన్ ముంజలు అంటాడు
ఆ అవును అవును
బాగుంట దియ్యే మంచి మిట్టన్
అవును ఇక్కడ దొరకదు అది మా దగ్గర సిటీలో ఉంటాం కదా ఆ
వేజెస్ దొరుకుతావ్ అవి
ఓకే ఇక్కడ కష్ట ఊ అవును హ మ ము ముంజాలు అంటారు దాన్ని
ఆ మేం ముంజలు అంటాం ఆ వాహ మిల్కింగ్ ఉంటంది దాంట్లో కళ్ళు ఉప్పు
ఇక్కడ అది కష్టం అంటే మేం దాన్ని మిక్సింగ్ చేస్తా ఉంటారు ఇక్కడ
ఆ అదే
ఉ
అది తాగుతే ఏమోంటారు కళ్ళు తాగుత సథింగ్ గో శుగర్ సంథింగ్ ఏం తగ్గుతా ఏమో వంటరూ కదా
అవును అది ప్యూర్ తాగితే మంచిది కానీ ఇక్కడ కల్ కల్తీ అయిత ఉంటది కదా
ఆ అదే అదే చెట్టు నుంచి తీసుకుొని రావాలి వాళ్ళు బయట కల్పిస్తాడు
ఊ హుమ్
ఊ ఇంకా మరి మీరు ఇప్పుడు ఏం చేస్తారు ప్రజెంట్
ప్రజెంట్ ఇప్పుడే లేసాను కదా ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళాలి
అవున
ఉ అంటే నేను చెప్పా కదా బ్రెయిన్ ట్యూమర్ ఉందని సరే క్లియర్ అయిపోయింది ఇంక ఒక చిన్న క్లాట్ ఉంది అంతే అది దానికోసం మెడిసన్ ఇస్తారు మంచి మొత్తం ఇంత ముందు పెద్ద క్లాట్ ఉండే అది మొత్తం హెచ్ వైట్ అంట
ఉ
చిన్న క్లాట్ ఉంది అంతే అది అయిపోతే మళ్ళీ నార్మల్ ఇప్పటికి నార్మల్ ఇంగ అంతేయే ఏంముడాదు మళ్ళ నేను జాబ్కి వెళ్లొచ్చుగా
ఉ అదే అప్పటినుంచి ఎక్కువ మంది ఎట్లా అంటే ఏమో వాళ్ళు హెల్త్ చూసుకోరు జాబ్ అంటి చూసుకుంటారు ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ తుంటాయి హుమ్
అదే ఉ మా మమ్మీ ఇప్పటికీ ఆఫీసు కు వెళ్లకుంటే ఇదే అంటాది నన్ను నేను వెళ్తాను ఏంది నాకి కేమో ఆఫీస్ దగ్గర మంచి ఉంటది అందరితో మాట్లాడుకుంటా ఫ్రెండ్స్ ఉంటారు కదా
ఆ అదే అదే
అసలు అందరము మళ్ళా ఎందుకు రిస్క్ అయితాది ఒకసారి జాబ్ ఆవు డాక్టర్ ఏమంటారో చూసుకుండా వెళ్ళిన ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక చిన్న పాటుంది కదా చిన్న పాటది సయినా ఎ మమ్మ
ఫస్ట్ లోనే అట్లా సడన్ గా వచ్చిందేమనుకుంటా
ఊ ఇంతకుముందు రిటర్న్ కాదుకదా ఊ వర్క్ చేస్తు కాబట్టి ఇంట్లో చనిపోయారు ఆపీసు కెల్తే హ్యాప్తున్డోచు
అదే కదా అంటే మా ఫ్రెండ్ కూడా చెప్పింది. నాకు కూడా ఇట్లా బ్రెయిన్ ట్యూమర్ ఇట్లా వచ్చింది సంథింగో సంథింగో అని ఓ అనుకున్న అసలు
దానికేంటి అవును అది కూడా నైట్ షిఫ్ట్ చేసేవాళ్లకు ఇంక ఎక్కువ వస్తాది.
ఇప్పుడు మనం గట్టి గట్టి మాట్లాడుతాంటే మన నరాాలన్ని ఇట్ల గుంజుతూ ఉంటాయి బ్రెయిన్ లో యి తోంటదిరోనా
ఏది అట్లా వేరే టైప్ అది. ఆ బ్రెయిన్ ట్యూమర్ వాళ్ళకి నాట్ క్లాట్
అయ్యో
క్లాట్ కాబట్టి అంత ఎఫెక్ట్ ఏం ఉండదు.
మా ఫ్రెండ్ ఏం చెప్పిందింటే, నేను చూపించుకున్న దగ్గర అంటే ఎక్కువ గట్టిగా మార్ ఎక్కువ మాట్లాడవద్దు ఇంకా ఎక్కువ సౌండ్ వినకూడదు అని చెప్పింది. ఊ అట్లా గే మ్ అదే అదే
అవును అంటే డేంజర్ గా ఉంటాది ఆమెకి.
ఆమ్మె ఇంకా స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటాంది. మ్, టెన్షన్ స్ట్రెస్ స్ స్టడీ చేస్తాది కదా దాని వల్ల మ్ హు అబ్బో ఆ కష్టాలు ఎవరికిరావొద్దు.
పాపం
ఘోరం అసలు అదితాం బంచరే బాయ్ మళ్ళా ఏమన్నా ఆపరేషన్ చేస్తారంటనా?
అంటే ఆపరేషన్ అయితే ఏం చెప్పలే ఈ మెడిసిన్స్ ఇచ్చిరంట.
ఓకే
అంటే ఆమెకి ఫస్ట్ లో మేము హాస్టల్ ఉన్నప్పుడు ఆమెకి తిన్నాక బయటికి వెళ్తాం కదా డైనింగ్ హల్ నుంచి బయటికి ఆమెకు వాంటింగ్స్ అయ్యేటివి. అది మీకు ఆ మేము ఫుడ్ పాయిజన్ అనుకున్నాం.
మ్
అనుకున్నాక, అప్పుడు చెప్పిందామా ఫుడ్ పాయిజన్ కాదు అది దానికోసం వచ్చిందంట స్ట్రెస్, టెన్షన్ కోసం వచ్చిందంట ఇది అని చెప్పింది.
అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లాము.
ఆ తీసుకుపోయారు హాస్టల్ కి ఆమె ఆరోజే రాలే హాస్టల్ కి.
అయ్యో
ఇంట్లో ఉండే ఎగ్జామ్స్ కి ఇట్లా వచ్చేది చదువుకోడానికి వచ్చేది. హ్మ్ అసలు తిన్నంగా కొద్ది సేపులో వాంటింగ్స్ అయ్యేవి.
అయ్యో
మ్ కష్టంగ అనిపిస్తాది అట్లే ఉ అదేకదా
అంటే మనం ఉన్నదా
ఆ క్లాత్ ఉండేది కూడా జస్ట్ అదే అదే బ్రెయిన్దే ఉంది కొంచెం
ఆ అంటే అంటే క్లాట్ ఏమైన్నా ఉన్నదా
క్లాట్ లేదంట ఆమ్ లేదంట ఉ అదే కదా పాపంము ఏమో జబ్బులన్నీ మంచి మంచోళ్ళకే వస్తయి ఉహు కదా అంటే కొంతమంది అంటరు కదా మంచి మంచోల్లే పోతరు అనుకోని అట్ల
ఉ మాకు ఇంకా డయల్ రాలేదే అట్లా వచ్చిన బాగుండు
ఎట్లా అంటే హెల్త్ కేర్ తీసుకోవాలి మనం అబ్బో పేరెంట్స్ పాపం బాధపడతారు
అవును నేను డైలీ క్యారే తీతున్నాను
ఉ
లేపోతే కష్టం
అదే కదా చాలా కష్టం ఉంటుది నువ్వురు కూడా కొంచెం చూసి ఉండు హెల్త్ కేర్ తీసుకో టేది ఉ తినకుండ టైం కి మెడిసిన్ తీసుకో
ఉ అదే చేస్తిగా ఇంకా క్యూరైపోతావ్
ఉ అదే మంచి చెకప్ చేసుకో మంచిగుంటె చాలు ఇంకేమి ఉంటాది
ఇంగ ఓకే సి మళ్ళ లా కొంచం అర్జెంట్ వర్క్ంది నాకు సరే బాయ్
బయ్
ఆ